హలో నమస్తే అండి
ఆ నమస్తే అండి నమస్తే
ఎం చేస్తున్న రండి
ఏం లేదండి ఇవ్వాళ వర్క్ లేదు మాకు ఇంట్లోనే ఉన్నా అండి ఫ్రీగై
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు మరి
ఇంకా విశేషాలు చెప్పాలి మీకూ ఒక విషయంలో మీకూ ఏమంటరు ఇప్పుడు ఇది గవర్నమెంట్ స్కీమ్ ఏమన్నా అచ్చిందా అండి మీకు
మాకా అండి గవర్నమెంట్క స్కీమ్ అనేది ఒక రేషన్ కార్డ్ ఒకటే అమల్లోకి వచ్చిందండి మా కోసం
ఎందుకు మనకి ఇది ఏమంటారు మన ఆ గ్యాస్ ది కరెంు బిల్ది అట్లా దేని గురించి రాలేదండి అది మరి
ఆ ఫ్రీ ఆ కరెంట్ బిల్దిి అ వచ్చిందండి కరెంట్ బిల్ కూడా టూ హండ్రెడ్
మీ పేరు మీద మీ పేరు మీ మీ పేరు మీద సపరేట్ పే మీద
ఏ రాలేదండి
అదే చెప్తున్నా మరి అందుకోస్తు సనే
మాకు సెపరేట్ లేదండి మీటర్
ఎందుకు దేని గురించి అండి
ఇక అవసరం పడలేదండి సెపరేట్ మీటర్ గురించి మాకు
ఆహా ఇప్పుడు మరి ఇది గ్యాస్ది
గ్యాస్దిి ఉందండి నాకు సెపరేట్ ఉంది గ్యాస్
ఆ మరి దాని డబ్బు బబ్బులు పెడుతున్నాయా అండి మీకు
వన్నాయండి ఫార్టీ సిక్స్ రూపీస్ వస్తున్నాయండి నాకు
మీది అమో ఫార్టీ సిక్స్ కాదండి ఇది ఆ మన అమూలు అయితే ఐదు వందల రూపాయలు మూడు వందల చిల్లర్ అవి పడుత అంతే కదా అండి
అవి పడుతలేవండి అ
ఎందుకు దేని వల్ల మీది అప్డేట్ కాలేదా
ఏమోనండి ఆ సబ్సిడీ మోడీ గారు ఇస్తున్నారని తెలిసింది గాని మా వరకు అయితే ఆ సబ్స సిడి రాలేదు
మరి ఇది గవర్నమెంట్ది ఏమన్నా ఇల్లు ఏమన్నా స్ప్లెస్ ఏమన్నా వచ్చింది అండి
ప్లేస్ వచ్చిందని పేరు అయితే వచ్చిందండి కానీ అది చిిందో రాలేదో ఇంకావరక అయితే కన్ఫర్మ్ కాలేదు
హ
ఏ
ఎందుకంటే మా కాలనీలో అయితే ఇల్లు ట్వంటీ సిక్స్ నంబర్ క అయితే ట్వంటీ సిక్స్ నెంబర్ బాగా మంది వచ్చి మా అన్నయ్య వాళ్ళకి కూడా వచ్చిందండి స్కీమ్ సార్లు వస్తారు పో పున
ఈ వాతావరణం అయితే చాలా డిస్టర్బ్ గా అయిపోయింది కదా
వతావరణ బాగా డిస్టర్బ్ గానే ఉన్నాంది కొంచెం ఒక పొద్దు మీ రంజాన్ ఒక పొద్దు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారుో ఏమో అని
లేదు మా మధ్య తరగతి తల కోసం అంటున్నా మేమైతే కులర్ లేనిది అసలుండలేకపోతున్నాం
ఇకు నదయా
ఇంతక్ ముందు మ్మ్ ఫాస్టింగ్ స్టార్ట్ అయిన అప్పడ్నుంచి అయితే మంచిగుండే వెదర్
హా
మ్మ్ తర్వాత ఈ ఇప్పుడే ఒక ఇరవై ఫాస్టింగ్స్ అయినాంక అ వెదర్ అనేద్ ఇది మొత్తం చేంజ్ అయింది గదా
అవును ఆవును బాగా ఇప్పుడు ఇగ స్టార్ట్ కదాండి సమ్మర్ సీజన్ చాలు ఉంటది ఇప్పుడు ఎండాగ్తే బాగుంటది మ్మ్ ప్చ్ ఏమండిందండి మీరు.
ఈ రోజు అండి నేను పప్పు చారు వండినా
హ్మ్
ఇంకా బీరకాయ కూర వండినాండి
బిరకాయ ఫ్రైయా లేదు పులుసుతోన అండి
బీరకాయ ఫ్రైయేనండి పులుసు చెయ్యలే
ఆ ఎట్లా మీ మార్కెట్ మీరే పోయ్ తెస్సారా, ఎట్లా లేదు ఎవరన తీసుకొస్సర్ ప్చ్.
మా డాడీ అయినా తీసుకొస్తరు
ఆహా ఆ వాళ్ళే పోయ్ తస్సరు మీరు వంట ఏస్సరు
ఇంకా చెప్పండి మీకు వెజిటేబుల్స్ లో ఏమేమి ఇష్ టమండి
వెజిటేబుల్లా మది ఆకు కూరా బెండ కాయా మ్మ్, చిక్కుడుగాయా మ్మ్, హ్మ్. అవునండి
మ్మ్ హ్మ్ ఇంకా చెప్పండి పప్పుల్లో ఏమి ఇష్టం అండి
పప్పులో అది ఏమంటారు మన మిన మిన అది అది మినపప్పు అంటారు గ మినప్పప్ప ఓ అది తువ్వర్గి దాల్ అంటరు అది అది ఇష్టమండి
మంచిదేనండి మినప్ అది మ బెస్. త అదేమంటర్ టువర్ దాల్ అంటారు కదా అది హెల్త్ కోసం బాగా యూస్ఫుల్ ఐతాం అది
ఆహా
మ్మ్ పప్పులో ఎక్కువ శాతం ప్రోటీన్ ఉం ఉంటాయండి బో బో పప్పులో
ఆ
ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉంటయి.
ప్రోటీన్స్ బాగుంటాయి అంల్లా ప
ఉ మా బాలికి న్యూ దే ప్రోటీన్స్ అనేవి పప్పుల్లోనే ఎక్కువ ఉంటాయి
అవును
ఉమ్ పప్పులు ఎంతా బా బాగా తింటే అంత మంచిది మనకు
మటన్ చికెన్ తింటరా లేదా మీరు
తింటారండి.
ఏం మటన్ అంటే ఏది మనది అమ మీది ఆవుదా లేకుంటే
నాకు మటన్ చికెన్ లో అంటే కొంచెం చికెన్ ఏ మంచిగా అనిపిస్తుందండి ఉమ్ చికెన్ ఒక రెండు ముక్కలు వేసుకొని అన్నం తింటే చాలు
ఆ నాకైతే ఉమ్ బెస్ట్ అంటే అతే అన్నిటికన్నా మేకా బెస్ట్ అండి మేక అన్ని అన్ని విధాలుగా అన్ని తింటాడి దాని అయితే
హ మేకాలేదం ఇట్టారనండి ఇక మీరు
మొత్తం మేకనే తింటా దాని ఏమి ప కొమ్ములు ఇరుస పెట్టి మిగితా అన్ని తింట ఉ తోక కొమ్ములు సప్పటికి అన్ని ట అన్ని అన్నీ తిన్ననే తినుడేంది. ఇంకా మీరు తినరు అన్నట్టు
మేక అనేది నాకూ అ త ఇష్టం అండదండి. నాకిష్టం లె ను చికెన్ అన్ని తెచ్చి చికెన్ వండుకొని చికెన్ తింటే నాకు మంచిగ అనిపిస్తది మేక కన్నా
ఆ మన ఇది కొంచెం ఏమన్నా ఇది వేరే స్టేట్ ది ఏమన్నా తెలుసా అండి మీకు ఎట్లా మన ఇరాక్ ల ఎట్లా పంపిస్తుండ్రు
అవును ఇరాన్ ఇరాన్ అది ది ఇరాన్ ల్లో వరల్డ్ వార్ నడుస్తుంది కదా
వరల్డ్ వార్ దేని గురించి నడుస్తంది అది అది ఎందుకు అట్లా
ప్రీమియర్ ని చంపేషిండు చంపేషిన్లు వీళ్ళు
ఎవరు చంపిన్రు
ఆ ఈ లీడర్ పేరు
వేరే వే వేరే స్టేట వేరే స్టేట్ ఆయనా ఇంకో వేరే స్టేట్ అయనా ఆ సారీ ఆ కంట్రీ ఆ వేరే కంట్రీ అండి
ఉ వేరే కంట్రీలో ఆయన పేరు ఏదో ఉందండి ది
ఉ అ అవును అవును
ఇరాన్ సుప్రీం లీడర్ పేరు ఏంటో ఉంది
ఆ ఆ చలో ఓకే నో ప్రాబ్లమ్ ఇప్పుడు మరి మన ఇండియాకి మన ఇప్పుడు మరి గ్యాస్ ఇది డీజిల్ పెట్రోల్ వస్తాలేదా అని నా మరి కరెక్టేనా అండి ఉ
కరెక్టే అండి రెండు మూడు నెలల వరకు అయితే సప్లై అయితదట
మరి ఇప్పుడు గ్యాస్ రేట్ ఏమ గ్యాస్ రేట్ ఏమన్నా పెరిగిందా అండి
అవును కదండి ర్యాగ్ గ్యాస్ రేట్లు తొమ్మిది వంద వందల ఎ యాభై రూపాయలకు ఉండే తొమ్మిది వందల యాభై రూపాయలకి
ముప్పై రూపాయలు ఉండయండి యాభై రూపాయలు చార్ట్ తీసుకుంటారుండే తొమ్మిది వందల ముప్పై ఏమో ఉండేయండి ఇంతకముందు
వందల ముప్పై ఇంకా ఇరవై రూపాయలు ఆటోఛార్జ్ ఎనిమిది వ యాభై తీసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు వెయ్యి రూపాయాలు అయినాయి
రూపాయాలు అయిపోయింది అక్కడ అయిన వాళ్ళ మరి వేరే కంట్రీ అయినా ఇప్పుడు నాకు ఇండియా తోని ఏం లేదు శ షం నేను పంపిస్తా అని చెపుండు కదా పంపిస్తాండా లేదా అని మెట్రల్ డీజిల్ హ్మ్ యూస్ అయితాయి అట్లానే వస్తుంది అయితే నాక్ ఇండియాతో ఏం లేదు ఇండియాన్ నెపు
మీకు ఏమి ఇష్టమండి కూరగాయల్లో ఇంకా ఏమంటే నాన్ వెజ్ బిరియాని ఇష్టమా లేకపోతే వేరే ఏమైనా ఇష్టమా
నాకైతే నా నాన్ వెజ్ కె ఎక్కువ ఇస్ట్ ఇష్టం పడతా అండి కూరగాయలు కన్నా నేను ఇ ముందు బాగా తింటా ఉండేయండి ఇప్పుడు ఈ మధ్యలా కొంచెం హెల్త్ తీల్సు వల్ల
మార్కెట్ కి వెల్లిలా అండి షాప్ షాపింగ్ జేసిలా
చెయ్యాలే అండి
హ్మ్ హు కూరగాయలు మీరు తీసుకొస్తారా లే ఎవరు ఎవరు తీసుకొస్తారండి మీ ఇంట్లో
ఏంటిది
కూరగాయలు కూరగాయలు
కురగాయలు నేనే తీసుకొస్తా అండి
హ్మ్ హు కూర గాయలు ఏమో బాగా అగ్గువాయినాయ పిరమైనాయాండి
ఆ అగ్గోనే ఉన్నాయండి ఇప్పుడైతే టమా కూరగాయలు కొంచెం నిగా బోనే ఉన్నాయి అంత పిరం లేదు ఆ
ఏ వేరే వాళ్ళు ఏమో అంటారు బా పిరమైనాయని
ఏ అట్లా ఏమి లేదండి పిరమ్ ఏమి ఉన్నాదండి టమాటాలు ఎ టమాటాలు అయితే పది రూపాయలు ఇరవై రూపాయల కిలో ఉన్నాయి బెండకాయలు అయితే ము ముప్పై రూపాయలకు అర్ధ కిలో ఇరవై రూపాయలకి అర్ద ఇరవై ఐదు రూపాయలకి అర్ధ కిలో ఇస్తాంరు
చెప్పండి ఏంటి విశేషాలు మీరు షాపింగ్ చేస్తే షాపింగ్ మాల్లో చేస్తారండి షాప్ మరి
షాపింగ్ ఎక్కువ శాతం అయితే సప్నా భాగ్యలక్ష్మి మంగళ్యం కిషోర్ అవునండి మా ఊర్లో ఈ ఫేమస్ దుకాణం అండి అన్ ఈ ఆ వాజ్ పిరెట్ ఉంటాయి కొం కొంచం బట్టా మంచిగా ఉంటదండి దాంట్ల సై దే అట్లా కంపెనీది మంచిగా ఉంటయి కస్ట్ ఉంగుడా మంచిగా ఉంటాయి లేడీస్ కానీ పిల్లగాలయి గానీ పెద్దవాళ్ళది గానీ ఏదైనా గూడా మంచ్ ఉంటదండి ఉమ్ కాస్ట్ మంచ్ ఉంటది తీసుకోవాలంటే కొంచెం రేటు ఉంటది కానీ క్యాస్ట్ మంచిగా ఉంటది మీరెక్కడ తీసు ఇంతరండి షాపింగ్ చేస్తే
ఆ నేను కూడా ఫేమస్ షాపింగ్ మాల్లోనే తీసుకుంటా అండి
ఆ అ ఆహా ఇంకా చెపండండి విషయాలు ఏమున్నాయి ఏంది
ఏం లేదండి విసేషాలు కూరగాయలు ఉమ్ నాకైతే ఎక్కువ శాతం కూరగాయల్ ఇస్ట్ ఇష్టమండి ఏక్ కూరగాయలల్లో ఆకుకూరలు అంటే బాగా ఇష్టం అండి ఆకుకూరల్లో బా ఎక్కువ శాతం ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి కదా అదంటే నాకు చాలా ఇష్టం అండి అంటే బాడీకిి చాలా హెల్ ఫుల్ కదాండి అందుకోసమే అదద్ ఎక్కువ శాతం ఆకు కూరల్నే వాడుతాండి
అవునండి
ఉమ్మ్ హెల్ ఫుల్ ఏమయిత్ ఇతదో దాన్ని తింటేనే మంచిది కదా అండి నాన్ వెజింగ్లా కంటే వెజిటేబుల్స్ హే ఎక్కువ హెల్తీకి బెనిఫిట్స్ ఇస్తాయి
అవునండి మీతోని మాట్లాడుకొని చాలా విషయాలు ఆ
ఈ మాట మీరు నమ్ముతారా నమ్మారా అండి
నమ్ముతా అండి ఎందుకు నమ్మండి మీ విషయం మీ త్వరఫ నుంచి అన్ని విషయాలు కొన్ని తెలుసుకున్నా అండి
ఓకే ఓకే ధన్యవాద దాలండి మీ అమ్ మూల్యమైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు
ఓకే అండి ధన్యవాద ఓకే అడి